ఇప్పుడు చూసాను కాక ఏమేం చేస్తాం అనుకుంటాను అంట
బ వాళ్ళ ఇంటికెళ్తావా అక్కేమనా ఇంటి దగ్గరేనా ఈ పడుగ చాలా ఇష్టం మంచిగా జరుపుకోవాలనుకుంటున్నా పచ్చడి బాగా చేస్తావా అక్క ఏమేమి వేస్తావు అందులో చింతపడు శబలం మావడికాయ అవునాదే అవును మన తెలుగు పండుగలలో ఇదే ఫస్ట్ పడుగ అంటేగాక జ దండి అంటే ఇది మనకు ఇది ప్రత్యేక అ ఉ రా అవునా అక్క కొత్త బట్టలు తీసుకుంటారవా అక్క కొత్త బట్టలు తెచ్చుకుంటా అందరిక కొత్త మాటలు తెచ్చసుకుంటేను చాలా బాగా జడుపుతుంటాను ఇది బాగుంటది పచ్చడి కూడా బాగా టేస్ట్గా ఉంటది కాక ఆ మనం మామూలు టై ఉత్గా వేసుకుంటే ఎట్లు ఉంటేయి కాని పండుగ అయితే బాగుంటది మన మనంక్కన వాళ్ని కూడా పెంచుకున్నాం వాటిక అక్క మీంటి దగ్గర మామిడి చెట్టు కూడా ఉందిగాక మంచిగా ఎక్కడికి కూడా వెళ్ళల్సిన అవసరమే లేదు ఆ వేపాకు పువ్వు ఉన్నది మంచి అయితే మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాం అక్కగా అదే ఇంటి దగ్గరే వండుకొని అందరం మంచిగా చేసుకుందాం పండగని మీరు కూడా ఇక్కడనే ఉండాలి పిల్లలకి ఇట్లా బట్టలు తెచ్చుకుందా
వెదాక్కా
షాపిింగ్ మాళ ఊరంగాక ఎందు పోల ఉరంగకి వరంగల్ వెళ్దాం అక్క పిల్లలకి అందరికి తీసుకుొ వద్దాం కొ కొత్త బట్టలని ఆ రోజు కొత్త బట్టలు ధరిస్తే మంచిదంట ఎందుకంటే ఫస్ట్ పండుగ కదా అవును మళ్ళా అన్నట్టు ఈ సంవత్సరం ఎట్లుంటది అని కూడా చెప్ అవును జాతకాలు కూడా చెస్తారుగా అక అవునవును అంతే అవును ఒక రోజు వెళ్ళాం అక్క మరి జాతకాలు చప్పించుకోవడానికి కూడా ఆ మన ఊర్లే అయ్యగారు దగ్గర చెప్పించుకుంటారున్నమాట
ఈ సంవత్సరం మనకి ఏ పని చేయాలన్నా దాని దానివల్ల
మనకు ఎట్లుండది అని తెలిసుపోచ్చ అదే మా అమ్మ కూడా బాగా టేస్ట్గా ఇతద అక్క ఉ ప నాకు కూడా రా అంతగానం చేయరాదు అసలు నేర్పిస్తా అక్కకొ చొ నాకు రాదుగాఆ ఉమ్ ఆ చేసుకుందాం అక్క ఇంకా అక్క ఇంకా ఏముందిరా ఉమ్ నువ్వే చెప్పాలి పండగ గురించి నువ్వు పెద్దదానిగాక్క ఆ పొద్దుగాలనే లేసి ఏం చేస్తారు అక్క పొద్దుగా లనే లేసీ కల్లాప్ జల్లుకొని మంచి కలర్స్ కూడా వేసుకు ఉమ్ కలర్స్ వేసుకొని అందరు తలాంటి స్నాన మ్ నాల్ చేసుకొని మామిడి మామిడ్ డి కాయల కోసం వేప పువ్వు కోసం వెళ్ళి తీసుకొస్తారు ఆ పంపిస్తే తీసుకొని వస్తాడా ఉమ్ పట్నాలు కూడా వేసుకుంటాము అందులోనా బాగుంటాయా ఆ బాగుంటాయ్ అయితే ఈసారి వేయ్యాల అక్క మేము కూడా నేను ఎప్పుడు వినాలా ఇట్లా పుట్నాలు వేస్తారని అమ్మవాళ్ళు మంచిగా చేస్తారు పట్నాలు అన్నీ వేసుకొని బా బాగుంటది బాగుంటద అయితే ఈసారి ట్రై
కొత్త కుండ తెచ్చి కుండ కూడా కొత్తగా ఉండాలి చల్లగా ఉంటాయ్ నీళ్ళు లు బాగుంటది అన్నట
కుండాల కూడా మేము ఎప్పుడు చేయలేదు అక్క స్టీల్ గిన్నెలనే ఇట్లా బి చిన్న బిందె లాగుంటే దాంట్లోనే చేసుకుంటాం ఎప్పటికిగ అట్లకాదు కుండ తెచ్చుకోవాల ఆ రోజు కుండ తెచ్చుకుని వేపా అవన్ని తెచ్చుకొని రెడీ గ పెట్టుకుని తలస్నానం జేసినంకనే అన్ని తెచ్చుకోవాల అదే దేవుడికి పూజ చేసుకొని అల్లా చేసుకో అట్లా చేసుకో పచ్చడ ఇంకా అక్క గాయంగా అదే బట్టలకి ఎప్పుడు పోదాం అక్క మర బట్టలకి పిల్లలకి మనం తెపిచ్చుకుందాం కదా ఎప్పుడె అవును అదే అంటాను తెచ్చుకోవాలే కుట్టించుకోవాలే ఆ తుంద ఎంగలరయుణ్ణి ఈరోజు చూసా మండే రోజు మండే రోజు పోదామా మేము కూడా వస్తాం అక్క అందరం కలిసి పోయి బట్టలు తీసుకొ ని వద్దాం
మా పెద్దమ్మ మనమే కుట్టుకుందాం మంచి ఆ ఆ యా
ఉమ్ పండుగని ఈసారి ఎప్పటికన్నా ఇంకా గ్రాండ్ గా చేసుకుందాం అక్క ఉగాది పండుగని అవన్ర ఈ సారి స్పెషల్గా చేసుకుందామ్ పెద్దగ చేసుకుందాం
ఏమ్
అవును మీకు కొత్త అల్లుడు కూడా వస్ కా ఆ అమ్ములు కి పెళ్ళయింది కొత్త అల్లుడు వస్తాడు ఇంకా గ్రాండ్ గ చేసుకోవాల పండుగనిగా ఉమ్ వేపాకు అంటే ఆరు రుచులు అక్క ఇప్పుడు ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులు అంటారు అబ్రు రుచులు
అవును యాపాకు
వేపాకు చింతపండు బెల్లం చింత వ్ ఆ ఇంకా కొబ్బరి ఆ కొబ్బరి మామిడికాయ పేపాక్ చెప్నవ్ గద
మామిడి
అర్థమనే చేస్తంది అక్క నేను చెయను అందుకే నాకు కొంచెం డౌట్ ఉంది ఆ కొంచెం డౌట్ ఉంది
అ
అవన్నీ ఇస్తనే బాగుంటాంది కోవాలి కొత్త కుండలో మేము కూడా తీసుకొని వస్తాం ఇక కొత్త కుండనిగా కొత్త గుండాను తీసుకొచ్చి చేస్తాం మీ కార్తిక్ని ఎప్పుడు రమ్మంటావా అక్క
ఆ బళన్నా
ఏ మనమంట మ పంతొమ్మిది తారీఖు అనుకున్నా పె తారీ పద్దెమిో తారీఖ రమ్మంటరా ఎటైనా టూర్ ప్లాన్ వేసుకుంటాలా పండగ సందర్భంగా ఏమైనా అదేం లేం కాని దగ్గరనే శల్కలలో
పోదామకుంటారు
పంట పొలాల దగ్గరగా అవును బాగుంటది అక్క ఉది పండుగ రోజు మా చె పచ్చని పొలాలు సార్ పోలలు ఎ గ అవున అవును తొందరగాగానే వచ్చినాయి ఈసారి అ అడిక ఎ సరకుదకే
ఇంటి దగ్గర అయితే ఏం బాగుండదు కదా అని
టైం పాస్ కట్టల పోతేనే బాగుంటది మంచి మ ఇట్లా మామిడి తోరణాలు కట్టాలి అక్క బయట ఉగాది పండుగ రోజు మామిడాకు త మ బంతి పూలతోని మంచిగా తోరణం కట్టుకుంటే బాగుంటది ఆఓ పురాణాలు పెట్టాలపలు పెట్టాల స్నానం చేసి మగవారు కవి మంచిగా అనిపిస్తుంది కదా అట్లా అ మామిడి చూర తోరణాలు కూడా వెరైటీగా తయారు చేస్తారు మా అమ్మాయి అవునా పిల్ల కొంచె వెరైటీగా ఇట్లాకులు మలిసి పూలా పె పెట్టి కడతిగాక అవును అట్లా కూడా బాగుంటాంది అట్లా బాగుంట కట్టిలా అట్లా నను కూడా అట్ల మడాకులుచ్చ కడతాతలనే మంచి అదే బాగుంటది
చాలన మ
కొన్ని దిసుక రావద్దు ఇక మా చెదా అవును మీ ఇంట్లోనే చెట్టుంది అక్క
అవు
మామిడికాయ ఇస్తావా మరి నాకు పడుగకి ఆ ఉన్నాయి్ కాసినయి కాక మీ చెట్టుకి రెండి ఇవ్వు చాలే ఆ మావిడాకులు గుడిస్తే అమ్ములు వాళ్ళ తోట కుడిస్త ఇట్లా తోరణాలు ఇట్లా పెట్టిస్తా ఫ్లవర్స్ స్త అట్లా పెట్టిస్తా తోరణాలు కట్టించి ఇంటి ముందు పెడితే బాగుంటది ఇగ బాగా ఉగాది అంటే ఏంది అక్క అసలు మెయిన్ ఏంటిది ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు జనవరి ఫ ఫస్ట్ నీ కొత్త సంవత్సరం అంటారు కా అక్క వాళ్ళు వేరు వాటికే జరుపుకుంటారు కానీ ఇది మనకు తెదుగు నెలలు మన కొత్త సంవత్సరం అన్నట్టు ఇది అసలు మెయిన్ ఆ నేను అనుకున్నాను కొత్త సంవత్సరం అంటే ఇదేనేమో ఈ కొత్త సంవత్సరం అంట కదా మళ్ళీ ఇప్పుడు ఉగాది పండగాని ఎందుకు అంటారు అని నేను అనుకుంటానా మొన్న అత్తామంటాంది కొత్త సంవత్సరం కద ఇదే కొత్త సంవత్సరం ఉగాది కానీ అప్పుడు బ్రిటీష్ వాళ్ళు పాలనలో ఆ వాళ్ళు మనం రాష్ట్రం వెళ్ళిపోవడం వదా యుద్ధాలు జరిగినాయి ఆ వాళ్ళు వెళ్ళిపోయినందుకు అది కొత్త సంవత్సర అనే జరు ఆ కానీ పెద్దవాళ్ళు ఫస్ట్ వచ్చింది ఆహా ఇప్పుడు జాతకాలు కూడా ఇప్పుడే చూంచుకోవాలి అసలైతే కదా ఉగాది పండుగకే చూంచుకోవాలి చూపించుకుంటాని మన వచ్చే సంవత్సరం మొత్తం ఎట్లుంటది చేస్త అవి ఏమి చేసుకుంటే బాగుంటంది అని ఇప్పుడే తెలుస్తా మనకు
అడిగించుకుంటారు
ఆ అందుకే ఉగాది పండుగని మంచిగా చేసుకున్నాం ఈ సంవత్సరం ఓకేనా ఓకే అక్క బాయ్